హై ఆండీ చౌడేశ్వరి సారీ అని సారి అండి పక్కన పక్కన చేపండి
ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి మీరే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి ఎవరు పక్కన ఉన్నారా ఎవరన్నా వాల్ల పేరులేదో అంటునట్టున్నారు
కొద్దిగా అంటే షాప్ లో చౌడేశ్వరి ఎంటర్ప్రైజెస్ అని ఏదో ఉంది వాళ్ళని తె చానండి
ఓకే ఓకే అండి
మ్.. చెప్పండి
ఆ ఈరోజు మనం ఎ టాపిక్ మా ట్లాడదాం
మ్... ఏదన్నా బస్సెస్ గురించి అంటే దీనిల గురించి దానిల గురించి చి అట్లా మాట్లాడదామండి బస్సెస్ సిటీ లో ఎలా ఉంటాయి ఇక్కడ ఎలా ఉంటాయి దాన్ల గురించి మాట్లాడదామండి మెయిన్ గా విలేజ్ లైఫ్ గురించి మాట్లాడదామండి
ఆ విలేజ్ లైఫ్ అంటే బావుంటద ఆండీ అంటే అంత పొల్యూషన్ లేకొకుండా చెట్లు ఇప్పుడు మనము విలె ఆ.. సిటీ లో ఉన్నామని అంటే ప్రతి ఒక్కటి మనం కొనుక్కోవాలన్నమాట మనీ పెట్టి అదే ఇక్కడ మనం విలేజెస్ ఇంట్లో ఉన్నామనంటే లైక్ అన్ని మనకి కూరగాయలు ఏమైనా కావాలన్నా ఇంటి ఇప్పుడు మనం ఏమైనా కూర తక్కువ వచ్చ మనం ఇంటిక్కన వాళ బంధవులు ఉంట టారు వాళ్ళ దగ్గరకెళ్ళిన కూడా ఇస్తార అనమాట టమోటో ఆలూ వం కాయలు ఇలాంటివన్నీ మనకి ఫ్రీగా దొరుకు తాయి అనమాట పెద్ద అప్పుడు ఫ్రీ గలేకపోయినా తక్కువ రెట్ గా దొరుకుతాయి అదే సిటీస్ లో అనుకోండి చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సొస్తది అన్ని మార్ట్స్ ఉంటాయి ఆ మార్ట్స్ ఇట్లో అన్ని ఏసీ ప్రైజెస్ రెండు ప్రైజెస్ అన్నీ వెజిటబుల్స్ పైన వేసెస్తారు చాలా కాస్ట్ ఉంటది
మ్
మ్ మీరు అండి మీరేమనుకుంటున్నారు వీటి గురించి
ఉంటదంటే పొద్దున్నే లేస్తే కోడి కూత కూస్తది విలేజ్ లైఫ్ లో అంతా అంటే ఏమన్నా నాచురల్గా ఉంటాయండి ఏమన్నా నేచురల్గా దొకుతాయి ఆర్టిఫిషిల్ ల్ గా తయారు చేసి ఇట్ల ప్లేట్స్ గానీ ఏమన్నా విస్తరాకులు ఉంటాయి ఇట్లాంటి ప్లేట్స్ ఇవన్నీ ఏం గ్లాసెస్ ప్లాస్టిక్ ఐటమ్ అంటూ ఏమి ఉండవండి ఇక్కడ అంతా తా నేచురల్గా ఉంట ఉంటది విలేజ్ లైఫ్ లో బాగా ఉంటది పొద్దున్నే లేస్తే నెమల్లు గాని ఇట్లా అనిమల్స్ గాని పక్షులు గాని మంచిగా కనిపిస్తాయి నేచురల్ ఫుడ్ దరుకు తాది అండి మంచి అంటే సీడ్స్ గానీ శనగిత్తనాలు గాని ఏమన్నా బాగా అన్ని దొరుకుతాయంండి బాగా.
అవును ఇం కా సిటీస్ లో అయితే ఇంకా బస్ చేస్తార అంటే ఒకటి ప్లస్ ఏంటంటే ఆ ఇప్పుడు సిటీ బస్ెస్ ఉన్నాయ అనుకోండి ప్రతి ఒక్క దానికి బస్సెస్ ఉంటాయనమాట ఈ నెంబర్ బస్ ఎక్కితే ఇక్కడికి వెళ్తాము ఆ నంబర్ బస్ ఎకితే ఇక్కడకి ఎల్ తాము ఆన్ టు ఉంటాయన్నమాట అవి కొంత వరకు బె టర్ బట్ డ్రైవర్ చాలా రెకలెట్ గా డ్రైవ్ చేస్తారు ఎంత స్పీడ్ వెళ్తారు ఎంత స్పీడ్ గా బ్రేక్ వేస్తారు దాని వల్ల సడన్ గా మనం ఇట్లా పడిపోవడం బ్రేక్ ఇట్లా బోన్స్ బ్రేక్ అవ్వడం చాలా జరుగుతాయి అనమా టా
హ్మ్
ఉమ్ అదే సెట్ ఇంకా పల్లెటూర్లలో అయితే అలా ఏమి ఉండదు అనమాట బాగా నా బై వాక్ వెళ్ళి వేళ్లిసి రావచ్చు లేక లేకున్నాంటే ఆటోస్ ఉంటాయి. అట్లా ఉంటది అన్నమాట. ఎక్కువ పీ ఫుల్ వాతావరణం ఉంటది. అదే సిటీ లైఫ్ వచ్చామని అంటే ట్రాఫిక్ సౌండ్స్ ఎప్పుడు గీ గీగమైన సౌండ్స్ అనే ఉంటాయి.
మనిషకి మనిషి యొక్క గ్యాప్ అనేది ఉండదండి అక్కడ ప్రైవసీ అనేది ఏమి ఉండదు సిటీస్ లో కా బస్సెస్ అంటారా మీరు ఇందాక అన్నారు కదా ఆ ట్రాఫిక్ కూడా అంతనే ఉంటది. జనాలు కూడా అంత మంది ఉంటారు. అసలు పొద్దున్నే లేస్తానే ఆఫీసుకి పోవల్ల అందరు ఒకటే సారి వెళ్తారు. దాని యొక్క టైం చాలా తీసుకుంటానండి అది కాక పొల్యూషన్ ఎక్కువ ఉం ఇప్పుడు సిటీ బస్సెస్ కూడా ఎలక్ట్రిక్ చేసినారు కాకపోతే యాక్సిడెంట్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయండి సిటీస్ లో మనిషి ప్రాణాలు ఎ ప్పుడు పోతాయో ఎప్పుడుంటాయో ఏం జరుగుతుందో ఇట్లా ఏం జరుగుతాయి ఇప్పుడు అది కాక వార్స్ జరుగుతన్నాయి.
అవునవును
సిటీ లైఫ్ గ్యారంటీ లేదండి పల్లెటూరులో ఉన్న బాగా అన్ని దొరుకుతాయి మంచిగా తినేకి ఏం కావాలంటే అవన్నీ ఉంటాయి సిటీస్ లో అట్లా నాచురల్ గా ఏం దొరకవండి. ఇప్పుడు ప్లాస్ బియ్యం లో కూడా ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నరూ అండి
అవును మనము ఎక్కువ ఆకులి అవ్వకూడదు ఎక్కువ తిన వీళ్ళనేసి దంట్లోకి ఏదో ఒకటి కలు
సున్నం కలుపుతారండి సున్నం కలుపుతారు మ్మ్
సిటీస్ లో ఏంటంటే మోడ్రన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డెవలప్ అయ్యేది అన్నీ ఉంటాయి కంపెనీస్ ఆఫీస్ ఇ ఇండస్ట్రీస్ అన్ని ఉంటాయి ఆ అంతా బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది ఎక్కువ పాపులేషన్ చాలా ఉంటది బట్ అదే మనం కంపేర్ చేస్తున్నాం అని అంటే సిటీ లైఫ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి
ఫార్మింగ్ అంటే దాని చెట్టు ఇప్పుడు ఒక ఏదన చెట్టు చెట్టు పెట్టామంటే దాన్ని పెరుగుతా ఉంటే మనకి ఆనందం వేస్తుందండి ఐతే దాన్ని చూసే కొద్ ఎంత బాగా పెరుగుతుంది ఏమి ఏమన్నా అన్ని ద క్రిమిక కిటకాలు గాని ఇవన్నీ బాగా చూసి బాగా మనం కళ్ళతో చూడొచ్చు కాబట్టి బాగా హ్యాపీగా ఉంటది మనిషికి కూడా చూస్తే అలాంటివి ఇప్పుడు మనం కూడా అంతే కదాం బట్ చిన్న బాబు పుడతాడు పెద్దయ్యే కొద్ది పెద్దయ్యే కొద్ది తింగ హట్ పనెస్ పెరుగుతాంది
ఊ అదే ఇన్షార్ట్ గా చెప్పాలనంటే మనకి సిటీ లైఫ్ అనేది ఆపర్చునిటీస్ అన్ని మనకి సౌకర్యాలని అన్నింటిని ఇస్తు మనకి కావాల్సినటు అన్నింటిని ఇస్తుంది బట్ మనకి ఇది విలేజ్ లైఫ్ చూసుకుంటే కామ్ గా నాచురల్ గా మంచి ఎన్విరాన్మెంట్ ని ఇస్తుద అనమాట పీస్ఫుల్ గా
విలేజ్ లో వందేళ్ళ అయినా గ్యారెంటీ అండి సిటీస్ లో అలాగా కదండి ఫటీ ఇయర్స్ కి సిక్స్టీ ఇయర్స్ వరకే గ్యారంటీ ఎందుకంటే పొల్యూషన్ కి ఆ ఫుడ్ కెమికల్స్ అన్నీ కలిసిపోయి ఉంటాయి కాబట్టి
ఊ ఊ అదే పొల్యూషన్ అనేది చాలా ఉంటది సౌండ్స్ సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వా టరు అన్ని పొల్యూషన్ ఇంకా మనకి సిటీ అంటే నార్మల్ విలేజ్ వాటర్ తో అయితే హెయిర్ ఫాల్ కూడా అంత ఎక్కువ అవ్వదు అన్నమాట
ఊ అవునండి ఆ హెయిర్ ఫాల్ అంటారా ఇప్పుడు కామన్ అయిపోయింది ఇంతకు ముందు వరకో ఉండదు హెయిర్ ఫాల్ ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయిందండి కొద్దిగది
అదే అదే ఇప్పుడు మనకి మోడ్రన్ ప్రపంచంలో ఇప్పుడు హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్ ఈ వాతావరణం ఇవంతా అవే
ఈ షాంపూస్ కూడా ఈ షాంపూస్ ఇవన్నీ కలుషితం అయిపోయినాయండి ఇంత ముందు కుంకుడుకాయలు ఇవన్ అన్ని యూజ్ చేస్తాడి ఇప్పుడు కంకుడుకాయ ఎవరో యూజ్ చేస్తారండి అంటే ఇప్పుడు సిటీస్ సిటీస్ లో వాళ్ళు గానుం బ్యాక్ టు డు ఎం బ్యాక్టు మ్ విలేజ్ లైఫ్ అనుకుంటన్నారండి చాలా మంది
అవును ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు మంచి పే-పెద్ద పెద్ద సెలూరిటీస్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఎంత ప్రాపర్టీస్ ఉన్న సిటీస్ లో వల్లెమ్మన్న పీస్ ఫుల్ గా ఉండాల్ లంటే వాళ్ళు ఫామ్ హౌస్ ఉంటది కదా విలేజ్ కి అక్కడికొచ్చి ఆ చిల్ అవుతారండి ఎందుకని అంటే ఈ ప్రపంచం ఈ హడావడి ప్రపంచం నుంచి బయటకెళ్ళి కొంచెం పీస్ఫుల్ గా బ్రతకాలి అన్నట్టు అంటే దాని అర్థం ఎం సిటీ లైఫ్ అనేది ఫుల్ హరి బరిగా బిజి బిజి బిజి
మ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఫార్మింగ్ చేసి వాళ్ ళ్ళు కూడా అంటే ఫార్మింగ్ చెప్పిచుకొని వాళ్ళు కూడా న్యాచురల్ ఫుడ్సే తెప్పించుకుంటన్నారండి సిటీస్ లో వాళ్ళు కూడా బ్యాక్ టు నార్మల్ డేస్ అయిపోతున్నాయి అన్నీ
అవునవును ఇప్పుడు మనం ఎంత పెద్దగా స్థాయికి ఎదిగినా కూడా మన ఉమ్ ఉమ్ అవునండి ఇప్పుడు మనం ఎంత పెద్ద ఎదిగినా కూడా న రూట్స్ ని మర్చిపోకూడదు మన మనకి అన్ని ఇచ్చిన పల్లెటూర్ కి మాత్రం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు మన అంటే లైక్ కొంతమంది హీరోస్ ఉంటారు కదా లైక్ మహేష్ బాబు వాళ్ల ఊరినీ దత్తత్ తీస్ కొని ఇట్ల హెల్ప్ చేయడం కానీ అట్లాంటివంత బాగా అనిపిస్తది అనమాట వింటే అంతే కదండి ఇప్పుడు మనకి ఎంత ఎళ్ళినా కూడా మన రూట్స్ ట్స్ మనం మర్చిపోకూడదు ఎప్పుడైన స సరే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలన్నమాట మనక్ హు హు ఇప్పుడు వాళ్ళు చాలా సంపాదిస్తున్నారు ఎంతో కొంత వాళ్ళ ఊరికి హెల్ప్ చేస్తే మంచిదే కదా అట్లీస్ట్ సో అంటే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ పెరిగిన ఊరికి ఏదో ఒకటి చేసామని సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉంటది
ఉమ్ ఈ కాలంలో ఎవరున్నారండి
ఉండరు బట్ ఉంటే మంచిదనమాట ఇప్పుడు మార్పు అనేది మన నుంచి స్టార్ట్ అవుతే మనల్ని చూసి ఇంకొంతమంది నేర్చుకుంటారండి వాళ్ళు పక్కన వాళ్ళు అలా ఉండట్లేదు. పక్కదాని మనం కూడా అలా ఉండక పోతే తప్పు ఇంకా మనం చిన్నగా మన నుంచి స్టార్ట్ అవుతే, మనం నేర్చుకుంటారన్నమాట. ఎంత అందరూ మారకపోయినా కొంతమంది అన్నా మారుతారు కదా.
హ్మ్!
ఇప్పుడు, మనకి ఇప్పుడు మనకి ఏమన్నా ఏంటి ఆపర్చునిటీస్ కావాలన్నా, ఏదైనా ఫెసిలిటీస్ కావాలన్నా సిటీ లైఫ్ కి ప్రిఫర్ చేయవచ్చు. బట్ మనకి ప్రశాంతమైన లైఫ్ పీస్ఫుల్గా ఉండాలి కామ్ కావాలని అంటే విలేజ్ లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్ అండి. మనకి ఎంత సిటీ లైఫ్ లో ఉండాలన్నా కొన్ని రోజులు కూడా మనం మన పల్లెటూర్లలో ఉండాలి విలేజ్ లో.
అవునండి, అవును.
అన్నీ, అన్నీ ఇలకి అన్ని దేశాలకి వెళ్ళే కన్నా బదులు. మనము పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళాం. ఇక్కడ కొన్ని డే స్పెండ్ చేస్తే కూడా హ్యాపీగా ఉంట. ఉంటదన్మాట అన్నీ మర్చిపోయి పీస్ఫుల్గా బ్రతుకు. టం అన్నమాట కొన్ని డేస్ అన్నా.
ఉమ్, ఇప్పుడెక్కడ అండి అందరికి ఇప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీ వచ్చిందినుకో సిటీ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి స్కూల్స్ పోవాల వీక్లీ వన్స్ వచ్చేకి కూడా కష్టం అయిపోతుంది.
హ్మ్ హూ! అవునండి.
చాలా ఇప్పుడు. చాల బిజీ లైఫ్ అయిపోయిందండి.
అవునండి.
మ్!
అందర్ లైఫ్ లో అంతే ఎవర్ లైఫ్ లో వాళ్ళ బిజి. బిజి అయిపోతున్నారు ఆ లైఫ్ చుట్ట పరిగేస్తున్నారు అన్నమాట. ఎక్కడ ఆగవో గుండె డబ్బులు సంపాయిచ్ ఇట్లనే పరిగెత్తుతూనే ఉన్నారన్నమాట.
హ్మ్ హూ! కొద్ది, ఇంకా పరిగెత్తుతూనే ఉన్నారు మనుషులు. ఇప్పుడు ఏఐ వచ్చింది కదా అండి, తగ్గిపోతుంది లేండి. మళ్ళీ! తానంతకుతనే చేసుకుంటే ఇంకా! ఇంకా మనకి వర్క్స్ ఏమి ఉండవండి. అది చానా కొద్దిగా దాని మీద గ్రహించాలి అంతా అందరు. ఆ ఏఐ వచ్చిందంటే ఒక్కరు కూడా పని చేయరండి ఎవరు చేస్ తున్నారు ఇప్పుడు అన్నీరు ఇంతకు ముందైతే ఆ ట్రాక్టర్స్ లేకపాయ ఎద్దులతో ఇవన్నీ
చేద్దాము.
ఉమ్ సరే అండి.
ఓకే అండి. బాయ్ అండి. థ్యాంక్స్ అన్ని మాట్లాడినందుకు, ఇంతసేపు మంచిగా మాట్లాడినందుకు.
ఓకే అండి థ్యాంక్
ఓకే అండి. ఆ ఓకే అండి. ఓకే అండి థ్యాం క్స్ అండి బాయ్.
బాయ్ అండి. బాయ్అండి.